అ ఆ ఇనపడ్తందా
ఇనపడ్తందండి నాకు కాల్ రాలేదు
రాలేదా
రాలేదండి మీరే చేయండి ఇగ టక టక
చేస్తే
మీ మీ కాల్స్ అయిపోతాయి నాకు కాల్స్ ఉంటే ఒకవేళ రేపు పొద్దుగల మాట్లాడదాం నువ్ రావట్లేదు మరి
మన్నయినట్లు ఎగిరిపోతుంది ఖాలి
ఎందుకు అట్ల ఐతుంది అంటారు మరి
ఏమో అండి తెలీదు
డాటా ఉందా మీసెలుల
ఉంది
స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేస్తే అన
ఆ అది ఆడిట్ ందాంట ముప్పై తారీఖ అండి
ఏ ముప్పై
ఈ నెల ముప్పై
ఈ నెల ముప్పై కి ఆడిట్ జరుగుతుందా
ఆ జరుగుతుందిటండి మాకు పెట్టారు గూపులలా
నాకు పదిహేను నుంచి స్టార్ట్ అని చెప్పాడండి ఏపీఎం
రాశారా అండి అన్ని
ఎట్లా రాస్తామ అండి స్టేట్మెంట్ దే వద్దా
తెలిదా అండి మేం తెచ్చాం నిననే
ఎంత ఫాస్ట్గా ఉన్నారండి
నంచి తెచ్చాం రాయాల డి మరి ముప్పయో తారీఖు ఈ రోజు పెట్టారండి మా మేడం గారు ఆడిట్ ఉన్నది బుక్స్ రాసుకోవాలి
మిది అయిపోతే మా దగ్గరికి రాండి మరి మాదిగు రాద్దరు
సరే అండి వస్తా కసుకోవాలండి
నేమ్ కూడా మరి స్టేట్మెంట్ తెత్తేనే కదా రాచేది
ఆ తీసుకొచ్చిన నిన్ననే తీసుకొచ్చిన రయది గ్రూప్ లో ఇప్పియమని అడగట్లేరా అండి మీకాడ
ర అడగట్లేదు
మాకు నిన్న బ్యాంక్ మేనేజర్లు పో మీటింగ్ పెట్టారండి సిబిఆర్ మీటింగ్
ఉమ్
మీటింగ్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న సంఘాలకు లోన్లు ఇప్పయాలి అని మేనేజర్ స మేనేజర్ గారే వచ్చి అడుగుతున్నారండి
అ
అప్పుడు మాకు ఇవ్వండి సార్ని మేము వెళ్ళినప్పుడు అన్నారు కదా మీరు తీసుకురాకండి లోన్ లో సగగ గట్టట్లేరు మీకు అన్నారండి ఇప్పుడేమో వాళ్ళే వచ్చ ప్రతం ఎజిబులిల సంఘాలను తీసుకురండి అంటున్నార కుడి ఎందుకంటే ఇది లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ మంత్ కాబట్టి లెక్కలు అవన్నీ చూస్తారటండి
హు
అందుకోసం వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న సంఘాలను తీసుకురమ్మంటున్నారు
నాకు ఒక గ్రూప్ కావాలంట అంది సిసిఎల్
ఆ
సిసఎల్ అయితే ఇస్తా అకౌంట్ నెంబర్ పెట్టమ్మా ఒకసారి మరి ఎట్ల వస్తుందో వాళ్ళు అది చూస్తా నేను అంటే సరే సార్ అన్నదని పెట్ కట్టలేదు ఇంకా
హ్మ్మ్ తీసియాలి అంటే తీర్మానం రాయాలి ఒక చిన్న డాక్యుమెంట్ ఉంటు ఉంటది ఏం సిప్ చేయాలి ఒక్కరికా ఇద్దరికా ఎంత మందికి సేలి ఇస్తానవు అని
పది మందికి చేస్తారు కదా
ససిఎలు అంటే ఒకళ్ళ ఇద్దరే తీసుకుంటారండి మొత్తం అందరుూ తీసుకోవరు ఐదు ఆరు లక్షలు రాదుగా లక్ష రెండు లక్షలులాట్లు వస్తది ఇ ఇద్దరు తీసుకుంటారా ఒక్కరు తీసుకుంటారా ముగ్గురు తీసుకుంటారా అని ఉంటది చూస్ చేయల
అంతేనా అంటే ఇప్పుడు పది లక్షలు తీసుకున్నారు పదికి ఇరవై ఇయ్యమంటే ఇయ్యర
ఇస్తాడు అంటే ఆ ససిీఎల్ లెక్క కాదండి ఎప్పుడు పది లక్షలు తీసుకున్నారు కదా ఇరవై ఇరవై లక్షలు కావాలన అయి లోన్ కింద నే ఇస్తాడు సిసిఎల్ ఎలా అవుది అది
లోన్ కింద అంటే మరా బాకి తీరలేగా
బాకి తీరకపోతే ఇప్పుడు పది లక్షలు ఇచ్చి దాన్ని
హ్మ్మ్
పది లక్షలు ఇస్తే మూడు లక్షల నాలుగు లక్షలా కట్టి రండి
ఆ పదినేళ్ళు అయిపోయింది
ఆ అంతా పది నెలల పది నెలల ఎంత లక్ష రెండు లక్షలు రెండు లక్షలు కట్టిరు అనుకుంట ద
హా
రెండు లక్షలు కడితే దాన్ని ఆ కట్టిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేదాన్ని సిసిఎల్ అంటరు
ఉహు
అట్లా పెంచిచ్చేదాన్ని ఏమో లోన్ అంటారు బరాబర్
హ్మ్మ్ హ్మ్మ్
పట్టిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ పది లక్షల వరకు చేసి ఇచ్చేదాన్ని సిసిఎల్ అంటారు
అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక రెండు లక్షలు కావాలంటారు ఆ రెండు లక్షలు అే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఇప్పుడు అప్పు ఉన్నది అంటే ఈ రెండు లక్షలు ఇత్తడుగానీ పాత అప్పు చూసుకోడా
తప్పు చూసుకుంటాడు అన్ని చూసుకుంటాడు మళ్ళా ఇప్పుడు వాళ్ళు పది లక్షల వరకు చెస్తాడు వాళ్ళ అప్పు అట్లా పాతప్పు అక్కడనే ఉంటది ఆ క ట్ట అప్ప ఆడనే ఉంటది తీసుకునే అప్పు ఇప్పుడు రెండు లక్షలు కట్టిలు కదా ఆ రెండు లక్షలు మళ్ళీ రిటర్న్ ఇచ్ తను కాబట్టి మళ్ళ పది లక్షలు అయిది
ఉహు అలా కట్టింది తీసేస్తారు అనుకుంట ఇగ తీసేసి మళ్ళా పదిగాని చేసి మిగిలిల అమౌంటే
ఇత్తడు
ఓకే ఓకే
అట్లాండి ఆ అబ్బాయి బాగున్నాడా అండి
హ్మ్మ్
సిసిఎల్ కు పెద్ద డాక్యుమెంట్ ఏమి ఇయ్యారండి
అదే ఎల్ సిపి ఒక్కటే కదా
ఉమ్ ఎంసిపి అకౌంట్ ఇత్తరు ఒకవేళ మీ బ్యాగ్ కు ఉంటే చిన్న డాక్యుమెంట్ చిన్నదే రెండు పేపర్లు ఉంటాయి దాంట్ల
ఉమ్
అది ఇస్తారు మాకు ఉన్నది
అంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన వరకు చూసిన వరకు అయితే ఒక ఎంసిపి ఫామ్ మీద సంతకాలు పెట్టి తీర్మానం రాసి పది మంది సంతకాలు పెట్టి ఇతన్రు
ఉహూ బ్యాంకున్ బట్ ఉంటది
శ్రీనిధి పైసలు బ్యాంకుల్నే ఇస్తారా బయట ఎవరికన్నా ఇత్తరా
శ్రీనిధి ఖాతా బుక్ ఉందండి
లేదు
అంటే శ్రీనిధి పొదుపు డబ్బులు ఎయడానికా
ఇప్పుడు మనం శ్రీనిధి శ్రీనిధి మనం తీసుకోవాలంటే
తెల్లరంగనే మనం తీసుకోవాల చి శ్రీనిధి మనం తీసుకోవాల అంటే సార్లు ఉంటారు శ్రీని సార్లు ఆ అవునండి శ్రీని సార్లు ఉంటారు వాళ్ళు అ వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు
కదా మా ఊళ్ళ సంగపూలాట బ్యాంకు పోయి మాకు శ్రీనిధి కావాలా సార్ అని ఫీల్డ్ ఆఫీసర్ అడిగిర్రు అట అడుగుతేన్నాట ఆయన అన్నాడాట కదా రెండు లక్షలు ఇత్తగానమ్మ మీ సిఏనీ తీసుకొనిరారి తీర్మానం రాసి తే పైసాలితా అన్నాడట
అవునా
హ్మ్ అంటే నేను ఫీల్డ్ ఆఫీసర్ ఫోన్ చేసి నేను అడిగిన
అవును
రెండు లక్షలు ఇస్తానన్నారు అట ఎట్లు ఇస్తానన్నారు సార్ మీరు అని నేనంటే నేను ఎందుకు ఇ ఇస్తమ్మా నాకేం పనిని ఇస్తామ్మా నేను ఎందుకు చెప్పినా వాళ్ళ తోటి కాపోతే సీసి చేపిస్తా అన్న కావచ్చు కాని రెండు లక్షలు ఇస్తా అని నేన అందుకు చెప్పినమ్మా నేను చెప్పన చెప్ప ప లేదు వాళ్ళకు అని ఫీల్డ్ ఆఫీసర్ అంటండు
మంచోడే
ఎత్తర గయి ఇత
శ్రీనిధి కావాలంటే పై నుంచి మనకు మీటింగ్ పెట్టినప్పుడు శ్రీని సార్లు వస్తారు కదా అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని సార్ మా మాకు శ్రీనిధి గావాలే అని అంటే వాళ్ళే మన
న ఒందగాదు యాభైయ ఎ ఇంకేంది నికడా ఉన్నాయి కదా ఉమ్
ఎంఎస్ నుండి చేస్తారు ఎలిజిబుల్ చేస్తారు ఎంఎస్ నుండి
అ ఇ వెక అదా ననుపోతనా ఉమ్ గదే ఏ నేను కూడా గట్టనే అన్న ఇప్పుడు శ్రీనిధి అంటే దానికి వేరే సార్లు వత్తారు చెత్తారు బ్యాంక్ ద్వారా అయేది కాదు బ్యాంకు ద్వారా చేసేది ఏం కాదు అది అంటే లేదు మాకు ఇత్తనని అన్నాడు నేను పోవాలే అని అట్లా నిన్న వచ్చిన వంద రూపాయ అడుగుదామని నీవు లేవు
చద్దమండి ఇట్లా తెలిసినోళ్ళలకు తెలిసినోళ్ళలకు ఒకటి చెప్తారు తెలవనోళ్లకు వాళ్ళకి ఒకటి చెప్తారు పాలు
కానీ ఆ శ్రీనిధులు ఎత్తుకున్న వాళ్ళు మాత్రం మస్తు ఇబ్బందులు పడతారు వాళ్ళ అవసరానికి వాళ్ళ దాదాపు ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు అవసరం తిరక పైసలు కట్టిస్తావా కట్టియవా సత్తవా బత్తవా అని మాట్లాడుత
అవునండి బానే అయిత అంది రకావరి కట్నం ఈరు ఈరు మా కాడ లక్ష్మీకాంత శ్రీనిధి డబ్బులు అడుగు అమ్మ ఇదొక వివో ఎన్ ఆ డబ్బులు కడతలేరని ఏం చేస్తలేర అని నన్ను పిలిపిస్తున్నారండి నన్ను ఇంచార్జ్ తీసుకోమని అంటున్నారు ఆ ఆబా తలకాయ నొత్తాంది
అందుకే నీను కూడా శ్రీనిధి ఇచ్చేటట్టు లేను
వద్దండి ఇంకా కాకపోతే ఎంఎస్ నుండి లేకపోతే మనవివ నుండి ఇప్పితే ఏం గాదు గాని
పలిగిందా పలుగలే ఇది గాధ మాకు సీ ఏ సిఐఎఫ్ యాప్ ఏ బొచ్చడంతున్నారు
అది కట్టుకుంటే వదిలేస్తే అయిపోయే
అలిగిందా తలగలే సిఐఎఫ్ ఎం సి
ఉ హు
సిఐఎఫ్ లోనే ఎత్తుకొని కడతలేరా అనే ఇగ నాకు ఇప్పియ్య బుద్ధవతలేదు
అవునండి కట్టేటోళ్ళకి ఇచ్చినా బాగుంటది కానీ కట్ట నోళ్ళకి ఇస్తే ఇస్తే బాగుండదు మనం ఇరుకుల పడం మనము ఇరుకుల పడ్డట్టు అయితది
అప్పుడు అందరు దొంగలు తయారయిండ్రు ఎవలు సంతకం పెట్టినా డబ్బులు ఇచ్చే
అవును
ఇప్పుడు కట్టమంటే నేను ఎందుకు తినే అన్ని మాఫే కావచ్చేమో అనుకున్నారు
అవును అండి
అనుకొని లచ్చలు లచ్చలు తెచ్చుకొని తింటే ఇప్పుడు డబల్ యు అవుతాన్నయి
బైకు సౌండ్
పోయి పైసలు అడిగితే నేనేం తీసుకున్నా నేను ఏం తీసుకున్నా నాకు సంబంధమే లేదు ఆడ అట్ట చేసిండు వీడు ఇట్ట చేసిండు ఈమె తిన్నది ఆమె తిన్నది అని కొత్తారు
ఊ ఆమె తిన్నది ఈమే తిన్నది ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తిన లేదా
ఊ
ఉ
అక్కడ ఒక ఆమె గ్రూప్ ల పేరు మీద తిన్నదట
ఊ
ప్లస్ అటు ఆమె పేరు మీద ఉన్నాయి అన్ని కలిపి అటు ఇటు కలిపి చిన్న మేళ లచ్చదాట్నయి అడుగపోతే కడగదాగుతారు
ఊ
అయ్య ఎట్లా రావాలి
వస్తయో లేదో
ఊ